హలో
ఆ
ఎ తాలకా
ఏం లే
ఆ అయితే అక్కకు చేసి అక్కకు కూడా చేయండి చెప్తే సరిపోద్ అంటున్నా అక్క కా నక అయితే మించిన సెట్ అయితే
ఆ
సరతాగా కూడా మంచి అంటే మంచిగులు కానీ అంతండడి ఇప్పుడు ఇప్పుడు ఎత్తలేగా
మాట్లాడతా అంది ఇప్పుడు కాని నేను మాట్లాడతలేను ఆయన అన్నతో బావతో మాట్లాడుతాను
అవునా ఏమా ఉ అ నదరు మాట్లేదా
న నేను అవును మందలుయలేదుక మాట్లాడలేదు మొన్న అడికి సవతరికాక అడక అవుతదేమో మరి మాట్లాడి చూద్దాం అ మాట్లాడుతది నేనేం మాట్లాడాల అని ఏం లేదా మాకు
అదే అదే
కనబడితే ఆమె మాట్లాడుతుంది మాట్లాడతలే ఏందని అడుగుతుది అయితే మా ఒతుదేమో అడుగుదాము మరి ఈ పరిసరం వచ్చట ఎందుకు ఇట్లా ఎత్తాలని అడుగుదాం అనుకున్నా ని
మొన్న యాభై వేళ్ళు పంప
పంపింది అయిపోయినాయి అయిటి పనిగానే
మిగిలిన తర్వాత పంపుతాంద
ఆ పంపత అన్నది నిన్ ఏదో ఫోన్ పే చిట్టి కట్టాలని ఫోన్ పే పొద్దున బావక చేస్త మాయమ్మ ఆటు వాళ్ళకి చేసిన వాళ్ళలో గారు చేసాండు
మిగిలిన ఇంకా ఇంక నలభై ఐదు వేలి అలా అన్నాడు నాతోటి బాబ
ఆ ఆ
నలభై వేలు దాకా ఇయ్యాలి మా అని చెప్పిండు
అదే అదే
ఎప్పుడు ఎప్పుడు కడ అంటే మరి ఆ వేలు అ మరి ఏద ఏంది అసలుైతే ఇచ్చిన తీ అని బతలాడత ఏందన్న అంటే నేను అసలు ఊకోన అంటా పెట్లుకుంటా అనవకుంటాయి రోల్ ఆగి అదేను అదేరా టైమ్ లో చెప్పి బాధ డు అదే చెత్ అయిపోగానీ ఇప్పుడు ఇప్పు ఇ రజులకి నే అస్లులాగాను గాయ లేదు మళ్ మాడగా పోయినా కా వాళ్ళ నా తే అంటను
మ్మ్
ఎందుక మరీ అంత సీరియస్ అయితనవ్
ఎవరు బావ వాళ్ళ ఆయన వాల్ సరిత భర్త చేయ పట్
ఏమన్నాడు
ఇక అందరికి లెక్కలు తప్పు చేసిండు అది ఇది అని చూపిస్తాండట
ఎక్కడ తప్పు చేసినకు కాం లేదా
ఆ
కాయితం పెట్టట్లేదా
కాగితం పెట్టినాం పెట్టిక కూడా అవి లెక్కలు చేపిస్తాడట వేరే వాళ్ళతోటి ఇక్కడ
అవునా
ఓకలు తోదు కాదు ఇద్దరు ము ము గుగురు అన్నారు ఈయన తోటి ఇట్లా మాతోడు లెక్కలు చెప్పస్తాడు మాకు అది పెట్టిస్తాండు పేపర్ పెడతాండు అని చెప్తే ఆయన కోపం వతుంది వీళ్ళకి పైసలు ఇచ్చి మేము ఇంత అది కావాల అది అని
మరి అట్లా అయితే సంవత్సరం ఒకసారి కాగితం తిరిగాయలో మరి అప్పుడు అది మాట్లాడలేదు మరి అది కూడా మాట్లాడాలి కదా
అది కూడా మరి అంత వివరం ఉంనోడు మరి ఏ ప అస పనించయ ఏం లేదు కానీ ఈసని చడట మాటలు మాట్లాడమంటే పక్కా మాట్లాడుతాడు ఏ లే ఏజయడు ఏ సౌగాయమనంగా చదువుకున్నాడు కాదు ఈ రంగా పని చేసుకుంటాడు కాదు పని పని చేత కాదు ఏ చేత కాదు
ఈశాంతివి మాట్లాడి అే లేని లో పంచాలు పెట్టిచ్చాడు ఏంటి
అప్పుడు అప్పుడుొ ఒక మాట అంటేనే మీ అన్న పదివేలు తీసుకొని పదివేలు ఇచ్చి ఇట్లా అడగను కూడా అడగలేదు మళ్ళీ మేము ఇచ్చేదాకా మళ్ళ మా మమ్మల్నీ ఇబ్బంది పెట్టలేదు నువ్వు బాలే అది చెస్తానోద
అ పది వేలుకి యాభై వేలు ఒకటేనటనా
ఆ యాభ వేలు ఒకటనాట అయితే సరే నువ్వు ఎన్ని వేలు తీసుకుంటే మనకేం అసన్నా వాళ్ళ ముచ్చిట మాకు చెప్తాన్నా అంటే అంటే మేము అంత ఇబ్బంది పెట్టల అయినా వాళ్ళంత మంచి
అదే అన్నట్టే కదా ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు మంచోళ్ళు అవసరం తీరినాక మా చెడ్డలు వాళ వాళ్ళ మ చులలి
అదే అందుకనే అప్ప నుంచనే ఇక బావకు నష్టలేదు ఇక
గట్ల చెప్పడ నాక ఏదా నుంటే ముఖం మీద మాడుకున్నా కదా బయట ఇట్లా కాదు ఇట్లా అని చెప్పుకోవాలి మంచిగా కోవాలే మాట్లాడుకోవాలే మరేళ్ళట్లేవు ఐడెంట్ పాదంటే అట్లా చేసుకోవాలి గానే
అన్నిగో అప్పటి నుంచనే మాటలు బందు మళ్ళ ఒకసారి అదే అక్క అక్కోల నాన్న చచ్చిపోయినప్పుడు దీనాలకు వచ్చినప్పుడు మాట్లాడింది మాట్లాడితే మరి బావ గిట్లా మాట్లాడుతాడు పద్ధతేనారా మరే నేను ఏమన్నా మిమ్ముల అంతగానం ఇట్ల చెప్ తండట అందరు కాది ఇది అని సరితక్క తోటి అన్నాడు అదే అన్నాడు అప్పుడు
అంటే ఏమంటండు మరి
మళ్ళ ఏం అనుడు లేదు ఇగా నువ్వు ఇచ్చటోనిగాదు చేసేటోనివి కాదు నువ్వు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతాన్నావ అని అన్నాదట ఆయనను
ఆమె అన్నాదాటనా గిట్ల చెత్తే మల్ల రేపు ఏదన్న అపదతే పుడతాయ అక్క
నే అట్లా కూడా అన్నాం ఇంకోసారి మరిచిపోయి కూడా వాళ్ళ కు రూపాయి ఇయ్యాం అక్క
ఇగ ఆనబుద్ధి కదా ఏ సౌండ్ అంత గానం చేత్త
ఏ ఆపత వచ్చినా ఇగ మేము చూడం అక్క వళ్ళు వీళ్లనే కాదు ఎవ్వరిని పాపమనం అందరి బుద్ధులు అర్థం అయితానే అన ఎందుకు మాకు ఎవరు చెయొద్దు మేము వాళ్ళ జేయద్దు ఆ
ఇ చేసుడేందుకు మాటలు బాడుడేందుకు చెప్పు ఏదో
ఆ
మనకు కావాలని మా దగ్గర మి కావాలని వాళ్ళకు బలవం
మ్ బలవంతంగా తీసుకో తీసుకో పైసలు ఉన్నప్పుడు అవి చేసుకో అన్నటు ఆ ఏమో బావ కట్ట అయినా ఇంకా ఇంకా అసంటి ఎన్ని అయినా బుద్ది రాదు
ఎవళకు బాధ
ఆ ఇన్నైతంటే పోగొట్టు పోడు ఎన్ని అయినా గానీ మళ్ళా అటనే షెత్తండు
అట్ననే జేతడు అట్ననే చేతది ఆయన ఇష్టం ఇగ కట్టే దాయనే తెచ్చెదాయనే సప్ సాప్డెకుండలే గంతే ఏ మంచి దెబ్బ వడ్డంకా ఆయనకు అర్ధమైతకు
ఏదే దెబ్బ వడ్డ అర్థం గాదు రా ఆ అన్నందుకే షేత్తాడు రా నాకు అర్థం అయింది ఆ
చేయడది
అది ఏది వాళ్ళ వాళ్ళ అయ్య పోలి వాళ్ళ అయ్య గూడా అంతేనే వాళ్ళ నువన్న గూడా ఇనడు ఆయన ఇన్నటు చేస్తడు గానీ
ఇనడు
ఇర పోతే ఆళ్ళందరూ అం అంతేనే ఏదో జర ఈ సినిమా కొంచెం ఇగ కొంచెం అది ఉండి మందబుద్ది అట్ల అయిండు గాని ఆ భావ ఏంన్నా ఆగిం రబాబా
ఆయన అట్లున్నా యినడు.
అ
మ్
వీళ్ళ అందరూ వీళ్ళ బుద్ధి అట్లా ఒక తిరుగున్నది అందరిది.
ఆ
దానికి ఎవళం ఏం చేయలేం దానికని అది మార్తే మారేదా. పోయివచ్చిలా మరి అమ్ములు దగ్గరికి ఎందుకు
ఇగ రేపు ఒక్కరోజు ఆగితే తె ఎల్లుండి రెండో శనివారంగా
అవును నాకు ఇప్పుడు అ రెండో శనివారం అప్పు ఇప్పుడు చూడు మల్ చూడు చూడు మళ్ళ అప్పుడే పని ఉంటది. మళ్ళ నాకు
హ
ఇప్పుడదాకా ఖాళీగున్న, ఏ ఏం అర్ధం అయిత లేదు. నాకంత పిచ్చిపిచ్చి అయితాంది.
తిన్నావా అన్నం.
అన్నం తిన్నం ఇప్పుడు దీన్లే మధ్యాహ్నం తిన్లే తినబుద్ధి కాలే.
అదే
ఏం ఉత్తగనే తిన బుద్ధియితలేదు ఆకలియింది. ఆ అన్న తినుదానికి పోయేసరికే ఇక మళ్ళ అన్నం తిన బుద్ధియితలేదు.
అ
ఆకలైత దాని కూర అనిపించుకున్న వేరే కూరను ఎగ్స్ కర్రీ అండిపించుకున్న. వండింది వండినంక కూడా. మళ్ళ ఆకలయితది.
జ్వరం కోడ్తదాందా.
జ్వరం లేదు ఇగ ఎండాకాలం ఎట్ల ఉంటది.
ఎండకు ఎండడాక్కు ఉండ ఉండి అంత గట్న అయితది ఏం తిన బుద్దిగాదు.
ఉమ్ పిచ్చి పిచ్చి అయితాంది అంతా అ గీధి అప్ప జెప్తే అయిపోతది. పిచ్చి ఎచంది ఇల్లాంతా పిచ్చి పిచ్చి ఉంటాది.
అ
కానీ ఇంటి ముందు రేకులే మంచిగా ఎసినా బాగుండు.
అ
గలీజ్ గా ఉన్నది అ రేకులు పలిగిపోయి ఎవడన్నా చూసినా కానీ ఎవడ్ ఎందుకు, మనక్ ముందు మనక్ మనక్. మంచిగాన్పిత్తలే.
రేకులు సెల్పులు ఉంటే, ఆ ప్లాస్టింగ్ ఎప్పుడన్న చేసుకోవచ్చు గా.
ఆ అదే, ఇయ్యి రెండు మంచి రా నాన్న గట్టేది రెండు రూములు, పెద్దగా గడితే మంచిగుండు గని. ఆయన వేరే ఆలోచిత్. ఇల్లు గట్టిండు గాని, ఇప్పుడు అది ఇబ్బంది అయితాంది. ఒక్క రూమ్ అయి గూడ గోడ కూలగొట్ట, ఆ రూమ్ సరిపోతలేవ్ గా అక్క ఎటుగాకుంటా.
ఆ.
గా రూమ్ పెద్దగా అవుతాంద్, ఆ రూమ్ పెద్దగా ఉంచుకోని ఏం చేసుకోను చెప్పు.
ఉమ్.
ఈ రూలు వాడలు, ఆ ఉండలేవు అన్నట్టు అయితాంది ఇప్పుడు కాథ. కాలేద్ ఇగా. ఎయిట్ పార్టీ. ఏం చేయకుండా అయితాంది ఇది. ఇది ఎట్లా అర్థం అయితలేదు ఎటు కాకుండా చిన్నగా అయింది.
ఉమ్.
అందుకనే ఈ గోడ మధ్యలో గూడా బ్లాస్ట్. చేసి కొంచం కడ్తద్. దర్వాజకు దర్వాజా భేట్లే.
ఆ.
దాని ఎమ్మటే పెడితే, ఇగా అది నాన్నళ్ళకు మంచిగా ఉంటుది గనుక, రెండు దర్వాజాలు ఉంటాయి వాళ్ళకి ఇగా. ఇంటిఎనుక కూడా దర్వాజా ఉంటాయి గా, అక్క ఆ ఇల్లు, ఆ రూమ్ కు.
అదే.
ఇటంటే ఇటునాడవచ్చు, అటంటే అటు నడవచ్చు అని. మంచిగుంటదని చూత్తూన్న. ఈ అవ్వ ఈ అప్పు ఎల్ల్తా లేదు, ఏం లేదు అమ్మ అదో ఐదో సాదుర్త్. అంటాంది సదురుతది. అది సదురితే, అది అప్పు తీసేద్దామ్ అంటే, నీ అప్పులకు అప్పే, అప్పులకు అప్పే అవుతాంది .
ఆ ఎందర్ సార్.
ఇది నాకు ఇప్పుడు మళ్ళ ఇది లేకుంటే మళ్ళ సందులో మళ్ళా ఎల్ ఐ సి లేదా, ఇప్పుడు ఎల్ ఐ సి ఐదు వేలు కట్టాలే. ఇప్పటికే మూడ్ నెల్ అయితాంది, ఇంకా మూడ్ నెల్ ఐత్. మల్లెమ్ మళ్ళ కట్టాలే, మళ్ళ ఐదు వేలు కట్టాలే. ఎల్ ఐ సి ఘట్ననే కట్లే, ఇంత వరకు నేను ఐదు వెల్. ఏంజేయాలో ఏంజేయాలో అర్థమైతలేదు, ఏం జెత్తలు.
ఏం లేదు అన్నం తిందాం అని.
మాట్లాడతలేవ్ మరి.
అన్నం.
మరి తర్వాత నేను చేత్త అనాలే గాని, గీట్లా అట్లా మాట్లాడాలే, ఇద్దరం మాట్లాడుకుంటేనే అది ముచ్చటఉంటది.
ఆ ఆ అంట లేనారా.
ఆ ఉ గాద్. ఆ ఉ అనోద్దు మాడాలే. సరే తినంగానే, తినంగానే చేయి మరి, తినంగానే నాకు ఒకసారి మిసిడ్ కాల్ ఇయ్యి జేత్తా. సరే అక్క.